హలో
హలో
హలో
ఆ హలో చెప్పు
ఏం చేస్తున్నావ్ ఖాళీగానే ఉన్నావ టైమ్ ఉందా ఫ్రీగా ఉన్నావ
ఆ ఖాళీగానే ఉన్నాను చెప్పు ఫ్రీనే
అంటే ఏం పనులుయితే లేవు కదా
ఆహా పనులే ఏం లేవు అయిపోయాయి ఊ
ఉ ఏం లేదు నార్మల్ గా ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వాడుతున్నారు కదా
ఆ అవును వాడుతున్నారు ఎక్కువ అవే కదా
ఏమనిపిస్తుంది దాని గురించి నీకు అంటే మంచిదయిందా చెడు అయిందా
అంటే దానివల్ల కొన్ని మంచి జరిగినాయి కొన్ని చెడు కూడా జరిగినాయి అంటే నార్మల్ గా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు ఆ ఫోన్ ఉంటే మాత్రమే తింటారు అది లేకుండా తినమంటే అస్సలే చూడరు అదొక్కటి దాని వల్ల నష్టమే మంచి ఏంటంటే ఏ విషయమయినా మనం ఫోన్ లోనే ఉండి తెలుసుకోవచ్చు కదా అంటే వేరే ఏ ఏం కాకుండా ఫోన్ లోనే అన్ని తెలుసుకుండేలాగా ఉంది అదొకటి మంచి విషయం
ఆ మీరు చెప్పింది నిజమే కానీ మీరు అన్నట్టు పిల్లలు ఫోన్ చూస్తేనే తింటారు అంటే అది తల్లిదండ్రులు అలవాటు చేసే అలవాటు కదా పిల్లలకి చిన్నప్పటి ఫోన్ అయితే తెలియదు కదా మనం వాళ్ళ ముందు వాడి వాళ్ళు ఏడుస్తుంటే ఫోన్ ఇచ్చేసి వాళ్ళు తినమంటే ఫోన్ ఇచ్చేసి మనమే కదా అలవాటు చేశామని నేను అనుకుంటున
ఆ అదే అంటే నార్మల్ గా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏంటంటే వడికి ఫోన్ ఇచ్చేసి మన పనులు మనం చేసుకోవచ్చు వాడు అది చూసుకుంటూ ఉంటారులే అన్నట్టుగా వీళ్ళు తయ అంటే అనుకని అలా అలవాటు చేస్తున్నారు బట్ దాని వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం అనే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు కదా
ఆ కరక్ట్ మరి ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ ఏమన్నా సొల్యూషన్ లేదా పిల్లలకి అట్లా ఫోన్ ఇచ్చేసే బదులు పిల్లల్ని వేరే విషయాలలో బిజీ ఉంచే ఆప్షన్ లేదంటారు
ఆ ఉంది అంటే నార్మల్ గా ఏముంది ఇప్పుడు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే ఆలోచించి చేలాగా ఉండేలా కొన్ని ఆట వస్తువులు కూడా ఉన్నాయి ఇప్పుడు నార్మల్ గా మార్కెట్ లో ఆన్లైన్ లో అయినా ఎక్కడ అలాంటివి తీసుకొచ్చి వాళ్ళ నేర్చుకోమని లేదా చెప్పేలాగా చూడాలి మన అలా వాళ్ళనొదీలేయకుండా కొంచెం మనం కూడా చూసుకోవాలి మనం పనులు చేసుకునే టైంలో పనులు చేసుకోవాలి వాళ్ళని చూసుకోవాలసిన టైంలో వాళ్ళని చూసుకోవాలి
ఆ అంటే పిల్లలు ఎప్పుడు ఆడుతనే ఉండరు కదా ఆల్మోస్ట్ చాలా సేబ్ పడుకుంటరు ఆ టైమ్ లో పిల్లల్ని మనం పడుకోబెట్టి మన పనిలు చేసుకొని మిగతా టైం లో వాళ్ళతో స్పెండ్ చేయడం అట్లాంటివి చేస్తే కూడా పిల్లలు మంచిగా ఉత్సాహంగా ఉంటారు కదా అని నాకు అనిపిస్తుంది
ఆ అదే అంటే వాళ్ళు ఓకే పడుకుంటాం ఇప్పుడు ఆడుకోమన్న టైమ్ లో తెలుసుకోవాలి గా మన పనులు అంతే లేదా వాళ్ళే మన ఉండాలి అని అనుకున్నామ అంటే ఖచ్చితంగా మనం వాళ్ళతోనే ఉండి వాళ్లకి అన్ని నేర్పిస్తే ఇంకా బాగా మంచి ఉంటది అంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కువ ఫోన్ ఫోన్ ఫోన్ అని అంటారు అది అలవాటు చేయకుండా మనమే కూర్చొని మాట్లాడితే వాళ్ళకి అసలు అది గుర్తు కూడా రాదు కదా
ఆ అంతే కదా మళ్ళీ ఈ మధ్య చాలా వరకు నేను చూస్తుంది ఏందంటే చిన్న చిన్న పిల్లలు కూడా గిన్నీస్ రికార్డ్ పర్లని అవి ఇవని సాధిస్తున్నారు చిన్న పిల్లలు చేస్లలో చాంపియన్స్ అయితున్నారు అదే మరి కొంతమందికి ఎట్లా సాధ్యం అవుతుందని ఆలోచిస్తున్నా
ఆ అంటే ఆ ఏముంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి వేరే ఎ యాక్టివిటీస్ కాకుండా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని దాంట్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వా ళ్ళ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు ఇగ అట్లా వాళ్ళకు వస్తాయి అట్లా మన పిల్ల కూడా మనం ఏది ఇంట్రెస్ట్ పర్టికులర్ గా అనేసి కనుక్కొని చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు ఇది చదువు అది చదువు అనుకుంటే మనం ఫోర్స్ చేస్తే వాళ్ళకి అది ఎక్కదు అటు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది కూడా వాళ్ళు చేయలేరు
ఉమ్ అంతేగాని కొంచెం నాకు కూడా గ్యాప్ ఇవ్వండి మాట్లాడడానికి మళ్ళా ఏంటంటే ఇప్పుడు కొంతమందికి చదువు పయిన ఇంట్రెస్ట్ ఉండదు ఆయన కూడా పిల్లల్ని ఫోర్స్ చేసి చదు చదువు చదువు అని వాళ్ళతో వీళ్ళతో అంటే కంపేర్ చేస్తుంటారు తల్లిదండ్రులు అది కరెక్ట్ అంటారా మరి అ లేకపోతే చదువు కంపల్సరీ తల్లిదండ్రుల
జేయాలంటరా ఆ అంటే చదువు కంపల్స సరేనే కాకపోతే పక్కుళ్లతోనే కంపేర్ చేయడం అనేది అంత మంచి విషయం అయితే కాదు ఎందుకంటే వీళ్ళకి వచ్చినంతే వీళ్ళు చదువుతారు దాన్ని ఇంకొంచెం పెంచడానికి మనం ట్రై చేయాలి గాని అల్లని చూసి నేసుకో అట్లా మాత్రం చెప్పొద్దు
ఉమ్ కరెక్టే ఎ చదువు కంపల్సరీ గాని నా వాయిస్ నాకే వినిపిస్తుంది ఆ ఓకే ఎంత అంటే ఇంతసేపు ఏమైంది
ఇంతసేపు కూడా ఇన్నే ఉన్నా
ఏదో ఒకటి అయితేనే కదా వాయిస్ నాది నాకే వినిపిస్తది
ఏమో మరి ఇంకా నేను ఉన్న జాగాలనే ఉన్నా అంటే నార్మల్ గానే మాట్లాడుతున్నా
సరేగాని ఇప్పుడు చదువు కంపల్సరీ అని కొంత మందికి చదువు ఎక్కదు వాళ్ళకి వేరే కళలు ఉంటాయి ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాం క్రికెటర్స్ అయినా సినిమా యాక్టర్లయినా వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు కదా కానీ వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నారు కదా
ఆ అదే కదా అంటే మనం ఇగ పిల్లల్లో ఏది బాగుంది అనేసి మనమే కనుక్కోవాలి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి వీళ్ళు ఏది ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు అనేసి అప్పుడు దాన్ని ఎంకరేజ్ చెయ్యాలి అంతే
ఉమ్ అమ్మే మొదటి దైవం గురువు ఇట్లా అంటారు కదా దాన్ని మీరు ఎంత వరకు సమర్దిస్తారు
ఆ అది మాత్రం కరెక్టే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి స్టార్టింగ్ ఏదైనా కూడా నేర్పి పించేది స్కూల్ కి వెళ్కన్నా ముందు ఆ మాట్లాడడం అయినా ఎవరిని ఏమని పిలవడం అయి నా నేర్పించేది అమ్మాయి కాబట్టి అది కరెక్టే
ఉమ్ నిజమే అంటే మనకి నాన్న ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండకపోయినా అమ్మ మనతోనే ఉంటది కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ అమ్మ దగ్గర నుండి నేర్చుపోవచ్చు
ఆ నిజమే అంటే నాన్న బిజీగా ఉన్నారు అనేసి ఆ గాని నాన్ననే ఏం తక్కువ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి ఇద్దరు ఈక్వల్ ఎ
ఉమ్ అంటే వాళ్ళ బాధ్యత ఏ కుటుంబాన్ని చూసుకోవడం కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కదా
ఉమ్ అంతే కదా ఇప్పుడు అమ్మకు ఏంటి ఇంట్లో పనులు చేయడం అంటే నార్మల్ గా ఏ పని చేయకుండా ఉండే అమ్మాయి అయితే ఇంట్లో పని చేయడం పిల్లల్ని చూసుకోవడం మీదే ఉంటాంది కాబట్టి అంతే వాళ్ళని అట్లా అనడంలో కరెక్టే
మరి మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఇట్లా ఫోన్ కి అలవాటు పడినవాళ్ళు ఉన్నార లేవ్ ఆ అట్లా అంటే మీరు వాళ్ళకి ఏమన్నా జాగ్రత్తలు చెప్పిండ్రా
ఆ అంటే మా ఇంట్లో అయితే ఇప్పటికైతే ఎవ్వరు లేరు ఆ ఉండుంటే మాత్రం చెప్పేదాన్ని ఏ ఇవ్వదు అంటే ఇవ్వను అనేసి మాత్రం చెప్పేదాన్ని జస్ట్ ఏమన్న కావాలంటే కూర్చొని మాట్లాడుకుందాం అట్లాంటది అంతే
స అంటే మరి మీరు పిల్లలతోనే ఆడుకోవడానికి ఇష్టపడతారా లేదా లేకపోతే వాళ్ళు వస్తే చిరాక్ పడతారా అల్లరి చేస్తారు కాబట్టి అంత అంగడ అంగడ ఉంటాది కాబట్టి
అంటే మన పిల్ అంటే నాకు నచ్చిన వాళ్ళు మా పిల్లలు అయితే నేను బాగానే చూసుకుంటాను ఏం చిరాకు పడను అదే పక్క వాళ్ళు కొంచెం నచ్చకుండా అంటే గోళ గోళ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోని వాళ్ళను అయితే చిరాకు పడతాను అప్పుడప్పుడు ఏయ్ వెళ్ళిపో అంటాను
అంతేలేండి పిల్లలు అయినా సరే కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేస్తేనే మనకు వాళ్ళతో ఆడుకోవాల అంతా మరి అంగడంగడి చేస్తే మనకు చిరాకు వస్తాది కదా
ఆ అంతే కదా అంటే వాళ్ళ అమ్మ నాన్నలే చెప్పాలి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలనేసి చెప్తే పిల్లలు ఆటోమేటిక్ గా ఉంటారు అదే వాళ్ళే చెప్పకుండా గోలగోల చే చేస్తె ఏం చేయలేం ఇగ
మ్మ్ కొంతమంది పిల్లల్ని చూస్తానయితే ఆశ్చర్యం వేస్తాది అసలు ఏమన్నా ఇచ్చిన తీసుకోరు ఏం అడగరు సైలెంట్ గా ఉంటారు ఏవన్నా తినేటప్పుడు కూడా సైలెంట్ గా వెళ్ళిపోతారు అరే ఇంత చిన్నప్పుడు ఇంత మంచిగా ఎలా ఉండగలుగుతున్నారో అనిపిస్తాది వాళ్ళని చూస్తే
ఆ నిజమే అసలు ఇక వాళ్ళ ఏమంటారు అమ్మ నాన్న మీదే ఆధార పొడి ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నాలు ఏది చెప్తే అదే తీసుకోవద్దు అంటే వాళ్ళు తీసుకోరు ఇన్ కేస్ వాళ్ళ అమ్మ నాన్నా ఉన్నప్పుడే అడిగినా కూడా వాళ్ళకేసి చూస్తారు ఏంటి అనేసి
చాలా మంచి అలవాట మరి ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది ఫాలో అయితేనే వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఏదైనా సాధించగలుగుతారు మళ్ళీ మంచిదారిలో వెళ్ళడానికి వాళ్లకు ఉపయోగపడుతాది
నిజమే అంటే ఆ ఓకే వాళ్ళు అలా ఉండడం కూడా కూడా మంచిదే ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు అలాని వీళ్ళు కూడా ఎవరికి ఏమి ఇయ్యకుండా అట్లా ఉండద్దు వీళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే పక్కళ్ళకీ ఇచ్చేలాగా కూడా ఉండాలి
మ్మ్ అవునండి నిజమే
ఇంకా మరి ఏంటి విశేషాలు
ఏం లేదు నిజమే మీరు చెప్పెటివి అన్ని
సరే అయితే ఉంటా నేను
బాయ్
ఆ లేదు అంటే ఒక విషయం గుర్తొచ్చింది మీరు నార్మల్ గా ఇందాక స్మార్ట్ ఫోన్స్ అ వీటి గురించి అన్నారు కదా మీ ఆలోచన ఏంటి అవి రావడం మంచిదేనా లేదంటే నష్టం ఏమన్నా ఉందా
నష్టం అంటే నష్టం ఏముంది ఇప్పుడు చాలా విషయాలు అయితే మనకి జరిగినాయ్ మనం ఏంటంటే ఎట్లా వాడుకుంటు ఉంటే అట్లా ఉంటందండి మనం మంచి కోసం వాడుకుంటే మంచి విషయమే చెడు కోసం వాడుకుంటే అది వచ్చి తప్పు జరిగినట్టే అనిపిస్తాది అంతే
అంటే చెడు జరిగినట్టు అంటే అంటే ఎలా వాడాలి ఏమంటారు దాన్ని
ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉందండి యూట్యూబ్ లో మనకి చాలా వస్తాయి, అన్నీ వస్తాయి చాలా అనే కాదు అన్నీ వస్తాయి. బట్ అందులో మనం సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకుంటామా లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికి ఏదైనా వీడియో చూసి మన ఫ్యూచర్ కి ఉపయోగపడేది నేర్చుకుంటమా ఆ లేకపోతే ఏదన్నా కుట్టు పని మిషన్ పని ఏమైన్నా నేర్చుకుంటామా అని దాన్ దాన్ని బట్టి డిపెం డ్ అయి ఉంటది అంటే మన మీద డిపెండ్ అయి ఉంటది అని నా ఫీలింగ్
ఓకే అంటే ఇప్పుడు మనం వాడే దాని మీందే మన ఫ్యూచర్ లేదా ఆ ఫోన్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ ఉంటాయి అనేసి అంటారు అం
ఉమ్ అంతే కదా ఇప్పుడు ఏమనన్నా కొత్తగా నేర్చుకోవాలన్నా చెస్ నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు బట్ అది దానికి కాకుండా నువ్వు సినిమాలు చూడ్డానికో పా టలు వండానుకో ఇంకేదో చూడ్డానుకో నువ్వు ఉపయోగించుకున్నావనుకో అంటే నీ వల్ల తప్పు జరిగిన ట్టుగానే వచ్చిన ఆ ఐటం వల్ల కాదు కదా
ఆ ఆ అంతే కదా మరి అంటే ఏదైనిగా మన చేతిలోనే ఉంటాది, దాన్ని కరెక్ట్ గా వాడాలా లేదా ఓ వేరే వే లో వాడాల అనేది మన చేతిలోనే ఉంటాది ఈ ఫోన్ ఒకటి అనే కాదు ఏదైనా కూడా అం తే గదా
హ్మ్ అంతే అందుకే మనం టెక్నాలజీని మనకి ఉపయోగపడేలాగా వాడుకోవాలే గాని టెక్నాలజీకిి మనం ఉపయోగపడుతున్నాం అన్నట్టు మారిపోకూడదు అని నేను అనుకుంటా
ఆ అది మాత్రం కరెక్టే అండి అంటే వచ్చింది కదా అనేసి మొత్తం దాన్నిమీన్నే ఆధారపడకుండా మనక్కూడా కొంచెం ఆలోచించి చేసేలాగా కూడా ఉంటే ఇంకా బాగుంటది
మ్మ్ అంటే చాలా మంది ఎట్ల అయిపోయింది అంటే ఇగ, ఏఐ అయినా ఇవన్నీ వచ్చినాయని వాళ్ళు ఆలోచించడం మానేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా జస్ట్ నీకేమన్నా తెలివకపోతే తెలుసుకోవడానికి మాత్రమే ఆ టూల్ వాడాలి.
హ్మ్ చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం అండి ఉంటాను మరి నేను
ఆ సరే అండి అప్పుడప్పుడు కాల్ చేస్తుండండి ఓకేనా
ఆ తప్పకుండా చేస్తానండి హ్మ్